హలో ఏం చేస్తున్నండి
ఏం ఏం లేదండి
అవునా ఏం చేశారండి ఇందాక
ఏం లేదండి ఖాళీగా ఉన్నాను ఈ రోజు ఏం చేశానంటే లేటగా లేసాను కొంచెం మా ఫ్రెండ్ ఇంటికెళ్ళిపోయింది ఉగాది పండుగ ఉంది కదండి
అవునండి ఆ
ఆమె ఇంటికి వెళ్ళిపోయింది నేను లేట్గా లేసి తల స్నానం చేసి ఇందాకే టిఫిన్ తీ న్నానండి మళ్ళీ లంచ్ టైమ్ అయిపోతుంది మం కార్ ఈ నాకు గణేష్ అంటే చాలా ఇష్టం అండి ఈది నాకు గణేష్ అంటే చాలా ఇష్టం అండి అన్ని అవునండి
ఓకే అండి ఇంకొక మా ఫ్రెండ్ ఆబద్దలా ఆడుతుందండి ఏం చెయాలండి
ఎవరండి
ఎవరంటే మా ఫ్రెండ్ మా స్నేహితురాలండి అంటుంది కదా అంటే ఇందాక సేట్ చేసాను అన్నమాట అంటే అంటుంది కదా ఊరికే ఆ తనంటే ఊకె ఖాళీగానే ఉంటదంట అబద్ధం కదా అండి అది మీరు చెప్పండి అన్ని అబధాలు అట్లా చెప్పకూడదు కదా అండి అంటే అట్లా ఖాళీగా ఉండరు కదా అండి ఎవరైనా నేన ఎప్పుడు కాలగానే ఉంటా అని అట్లాంటి మాటలు మాట్లాడొద్దు కదా అండి అని చెప్తుందా ఆబద్ద ద్దాలు ఈ నా చెవులో పువ్వులు పెడుతుందండి
అవునా మీరు అట్లా అనుకుంటారా అండి
ఆ అనిపిస్తందిన్న చెవులు పూవ్వులు మ సవపడుతున్నాయండి పూవ్వులు ఫోటో కూడా దినం అవునండి మీరేం చే న్నడి ఇంకా ఏం టిఫిన్ అండి ఈరోజు అల్పాహారం ఏం పేట్టారు హలో ఆ తిన్నామండి మీకు అల్ప ఆహారం ఏం పెట్టారండి తిన్నామండి మీకు అల్పాహారం ఏం పెట్టారంండి హలో
ఆ హలో వినిపిస్తుందా అండి
నేను చెప్పింది వినబడింద ఇందాక
అల్పాహారాం ఉప్మా పెట్టారండి
అవునా మేం తిన్నామండి మాకు ఈ రోజు ఆ టమాటా అన్నం పెట్టాల రండి
ఎందుకు అసలుకి మనకి వేరే టిఫిన్ పెట్టట్లేరు
అంటే గ్యాస్ వల్లనే కద ఇక గ్యాస్ ఉంటానే కదా ఇప్పుడు పూరి అయినా బో మీకు బోన్ అదేదో చేస్తారు కదా వాడ అన్నీ గ్యాస్ ఉంటారు అందుకే అండి ఇగ లేరండి మా కూడా మళ్ళీ రేపు పులిహోర చేస్తార అనుకుంటే అసలు ఈ రోజు పులిహోర పెట్టాలి అండి కాకపోతే ఇక రేపు పండుగ కదండి అందుకే ఈ రోజు ఒక అన్నం ఏదో ఒకటి పెట్టేసి రే పులిహోర పెడతారు అనుకుంటాం
ఈ రోజు అసలు ఏం టిఫిన్ చేసారండి మీ దగ్గర
టమాటా రైస్ అట్లా వండుతారు కదండి అట్లా వండి రండి
అవునా బాగుందా అండి మరి
లేదండి కొంచమే తిన్నా అండి మా పొద్దుగాలా అందులోకి పచ్చి పూలుసు అండి మళ్ళీ
ఎప్పుడు లేసారు మీరు
నే ఏడు గంటలక లేసానండి పొద్దుగాలనే
మీరు తొందగా లేస్తున్నారు ఎందుకండి
అంటే ఇంటిక వెళ్ళొచ్చాను కదా అండి అందుకే అలవాట్లో పొరపాటు అవుతుంది అనుకుంటా పడుకోవడం కూడా నేను పదకొండున్నరకి అలానే పడుకుంటున్నాను కాకపోతే నిన్న నైట్ ఒకటి మాత్రం లేట్ అయింది అంతే అండి
ఎంతసేపు అయిందండి
సాయంత్రం ఎన్నింటికీ ఒకటింటికి అట్లామో పడుకున్నానండి మొత్తం ఒకటింటి వరకు అస పని తిరిగి వచ్చానండి అసలు తెలుసాం నైట్ నే ఒకటింటి అట్ల పైన ఉన్నాన అన్నమాట అయితే నా ఘోరంగా గాలో వచ్చిందండి నాకైతే భయం మయిన్ ఫస్ట్ టైం అంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు పైనికి పోతా అన్నట్టు ఏ రోజు ఆ రోజు అట్లా వెళ్ళ సస్ త కొ సేం కనీగా అది కి మస్తు ఘోరంగా భయమైందండి చుట్టూ ఎవ్వరు లేరు ఆ చెట్లు ఇట్లా ఇట్లా ఊగుతున్నాయి కతమిక తొందర ఈ ఎమ్మట కిందికి దిగా దిగానండి వచ్చేసారు రూమ్కి
అవునా అండి
అవునండి మీర ఏం చేస్తున్నారండి ఇంకా
ఏమి లేదండి ఖళీ అండి నాకు ఎలా చదవాలో కొంచెం చెప్పొచ్చు కదా అం ఇన్పుట్స్ ఇస్తే నేను అలానే చదువుతాను
అన్ని నేను మా ఫ్రెండ్ ఒకటి సె నాకు పంపిందండి పంపితే అందులోనిగా చూ న్నానండి కానీ అన్ని అంటే అ ఇందులో కోడింగ్ చూస్తున్నానండి కానీ అన్నిీ చాలా ఏమంటారు దాన్ని చాలా హార్డ్ ఏమంటారు చాలా కష్టంగా ఉన్నాయండి అన్నిీ సమస్యలు అన్ని అందులో
అవునా అండి
అవునండి చాలా సమయం తీసుకుంటుందండి వాటికి అందుకే కొద్దిసేపు అట్లాంటి కానీ గంట సేపు అయితుందండి నేనయితే ఇంకా దాన్ని పక్కనే పెట్టేది మెదడ అప్పటికే చాలునికి రోజుకే అనిపి అనిపించినట్టు అనిపించిందండి ఇంకా అందుకే కొద్దిసేపు గదిని ఊకి ఊకా అండి ఇక ఊకేసి అంటే రూమ్ లో ఎవరు లేరు మా గది నుండి మా ఇంకొక స్నేహితురాలు వెళ్ళిపోయిందండి ఈ రోజు జఇంటికి పొద్దుగాల నేను లేసేసరికి చాలా ప్రశాంతంగా ఉందండి నా రూము
వెళ్లిపోయినందుకా అండి
అవునండి చాలా మంచి గా అనిపిస్తుందిండి ఇప్పుడు ఆ చెప్పండి
అయ్యయ్యో అవునా అండి
అవునండి ఏం పడేసుకున్నారండి ఏం పడేసుకుంటున్నారండి మీకే చెప్పండి ఏమైంది అండి ఎందుకు ఇబ్బంది పడుతున్నారండి మీరు అసలు ఫస్ట్
అ పాపమ్ మా ఫ్రెండ్ తీసుకు తీసుకొచ్చిందండి అడుగు ఆడుకోనికి తీసుకతే ఫస్ట్ ఫస్ట్ డే ఆగమం చేసిన పాప ఏమనలేదు నన్ను ఇంకా ఇంకా ఆగమ చేసినాక కొన్ని అట్లా అతికిచ్చినా మళ్ళీ నేనే అతికిచ్చినాక కూడా మా ఫ్రెండ్ ఒక ఒకటేమో ఇరగోట్ట అన్నది లాస్ట్ ది లాస్ట్ కూ లాస్ట్ స్క్వన్
వాళ్ల ఓపికానీ ఎందుకండి అట్లా చూస్తారు
మ అంటది ఇరిగిపోయింది ఆమె ఈ రోజు మొత్తం మీ ఇకుంది కానీ ఏం లేదు ఇంకా నను ఫీల్ అయినట్టుందండి ఆమె
అయ్యయ్యో మీకు చెప్పలేదా అండి తను అంటే మీకు అనిపయలేదా ఏమన్నా మంచిగా మాట్లాడండి మంచిగా కొంచెం చాలా అట్లు ఎం ముచ్చట చెప్ప
మా స్నేహితురాలు ఇప్పుడే వచ్చిందండి ఇంటి దగ్గర నుండి అందుకే తనని చూస్తున్నానండి
అవునండి ఇప్పుడు రావడం ఏందండి రేపే ఉగాది కదండి
అంటే తను కొంచెం తెలిదు లే రేపు ఉగాది అని తెలియదట్టుందండి ఆమెకి అందుకే వచ్చింది
అవునా అండి మేబి వాళ్ళీ ఉగాది చేసుకోరేమో అండి ఉగాది అవును మీకు ఉగాది పచ్చడి పెడతారంటనా అండి రేపు
ఉగాది పచ్చడి ఏమో తెలియదండి నీ ఇంటికి వెళ్ళొచ్చండి మేబీ అవు
మీరు ఇంటికిెళ్ళండి ఎందుకు అసలు అండి మీరు హాస్టల్ల్లో ఉండి పాపం వాళ్లకు అంటే మీకోసం కూడా వండాలి కదా అండి పోండి ఇంటికి వెళ్ళండి మంచిగా మీరు కాదండి మన ముచ్చట చెప్పండి నాకు మంచిగా నీకేమైనా ముచ్చట చెప్పాలా అండి నేను అనగనగా ఒక రాజు చెప్పన నేను నీకు హలో మీకు చెవులు వినబడుతున్నాయా అండి ఇప్పుడు లేకపోతే చెవులలో మీరు దూదులు ఎం అన ఏమైనా పెట్టుకుంటున్నారా అనగ హలో నేను ఒక కథ చెప్తానండి మీరు వినండి అనగనగా ఒక రాజండి ఒక రాజు ఈ ఆ ఆ మ్ ఐదుగురు కూతుర్లండి ఐదుగురు కూతుర్లకి అందులో నలుగురు కూతుర్లకి పెళ్ళిళ్ళైతాయండి ఆ నలుగురు కూతుర్లకి కూడా రాజ కుమారుల తోటి పెళ్లైతదండి ఆ రాజకుమారులు చాలా ధనవంతులండి వాళ్ళకి రాజ్యాలు ఉ ధన్ ధనము మళ్ళీ భూములు చాలుంటాయండి వాళ్ళకి కానీ తన చిన్న కూతురికి మాత్రం ఏమైందంటే పెళ్లి కాలే లేదండి ఎందుకన్ తనని మాత్రం ఒక ముసలానకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటార డి కానీ ఎందుకు ఆ కారణం ఎవరికీ తెలవదండి కానీ గా ముసలాయనను వెతికిలాడి వెతికిలాడి ఒక ముసలాయనను చూసి చేస్తారండి కానీ ఆ ముస ముసలాయన కాదండి ఆ ముసలాయననే ఆ ముసలాయనే చాలా అందంగా ఆ మనోహరంగా ఆ మస్తుంటాడండి తను కానీ ఆ విషయం ఆ ఇంట్లో వాళ్ళకి తెలవదు వాళ్ళ అక్క వాళ్ళకి తెలవదు తనకి కూడా తెలీదు అంటే తన భా ర్య కి ఎవరికీ తెలియదు కానీ లాస్ట్ ఆం మళ్ళ చివరిలో ఒక ఆ ఒక్కాడికి పోతారండి ఏదో ఎగ్ అంటే ఒకటి జరుగుతదండి అక్కడికి ఎళ్ళినాంక అంటే తను ముసలి తోలు అట్లాంటివి ఉంటాయి కదండి అయి ధరించుకుంటడా అన్నమాట ధరించుకొని తిరుగుతాడున్నమాట ఊర్లో అంటే రాజ్యం లో అలా తిరుగుతాడన్నమాట ఒక రోజు వాళ్ళ భార్యకి అవి లేకుండా కనబడతాడు అన్నమా ట అప్పుడు తన వాళ్ళ భార్య అసలు ఘోరం గదా ఇట్లండి అమ్మా మీరు ఇంతందం ఉంటారా అండి అసలు నాకు తెల్వదండి ఎందుకండి మీరు ఈ ముసుకులు ఇవన్నీ ఏసుకుంటున్నారని చాలా అంటే చాలా ఆనందంగా ఉంటదండి ఇక మస్తు ఘోరంగా ఇట్లా ఆశ్చర్యానికి గురైతారు కదండి అట్లా గురైయిపోతది తను ఇంగా మంచిగా అనిపి సే తను తనకు కూడా అంటే ఇన్ని రోజులు బాధ పడిందండి నాకెందుకు ముసలాయన దొరికిండు మా అక్క వాళ్ళకి ఎందుకు మంచి మంచి భర్తలు దొరికిర్రు నాకొక్ నాకొక్కదానికే ముసలాయన ఎందుకు దొరు కాలి అని చాలా బాధపడుతుదండి పాపం తను ఇంగా లాస్ట్ కు తను కూడా మంచోడు అంటే వాళ్ళ బావల కన్నా కూడా తిను చాలా బా బాగుంటాడండి మళ్ళ వీళ్ళకి రాజ్యాలు కూడా చాలా ఉంటాయి వాళ్ళకంటే ఆస్తులయి నా ధనం అయినా అన్ని బాగుంన్ వీళ్ళ భవనం అయితే సుందర భవనం దాన్ని ఏమంటారండి ఇంద్రలోకం లాగా అలా ఉ ఉంటదండి వీళ్ళ భవనం కూడా మీరు ఏం చేస్తున్నారండి వింటున్నారా అండి నేను చెప్పే కథ హలో వింటున్నారా అండి నేను చెప్ కథ చాలా బాగుంటదండి వినండి, మళ్ళ ఈ తర్వాత ఇంగ తెలిసినాక వాళ్ళ ఆయనని అంటే ఎలా ఉంటాడో అలా వాళ్ళ రాజ్య అంటే వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తదండి. తీసుకెళ్లిిన తర్వాత పరిచయం చేస్తది అనమాట చేస్తే అప్పుడు మళ్ళీ ఇంగ మళ్ళీ ఘనంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అన్నమాట, వాళ్ళిద్దరు చాలా ఘనంగా వైభవంగా పెళ్లి చేసుకుంటా. టారు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి, ఇంకేమైనా కథలుంటే నేను మళ్ళీ. నీకు చెప్తానండి మీరైతే వినకండి కథలు నేన్ చెప్పేవి కానీ మన్ మంచి గా ఉంటావండి కథలు మనకి సమయం లేదు కాబట్టి నేను దీన్ని కుది దించి చెప్పాను కానీ ఈ కథ చాలా పెద్దదండి, ఆ చాలా పెద్దగా ఉంటది అన మా ట మా అమ్మ నాకు ఈ కథ చెప్పిందండి, ఎప్పుడుంటే మేము పొలం కాడికి వెళ్ళినప్పుడు మా అమ్మ. పని చేసుకుంటూ నేను కూర్చున్నానండి ఇగ నాకు చెప్పిందండి మా అమ్మతో మా అమ్మతో ఉన్నప్పుడు కానీ చాలా బాగా చెప్తదండి మా అమ్మ కథలు చిన్నప్పుడయితే ఇంకా చాలా చాలా కథలు చెప్పేది నాకు. మంచి మంచి కథలు చెప్పేది మళ్ ది రోజు ఓ కథ అయినా చెప్పేదండి మా అమ్మ, అంత మంచి కథలు చెప్పేది మళ్ళీ మా. ఆ ఆ ఏమంటారు పాఠశాలలో కూడా మా అ ఉపాధ్యాయు కూడా మాకు కథలు చెప్పేదండి తను కూడా చాలా మంచి మంచి కథలు అంటే నీతి కథలు చెప చెప్పేదండి అలానే మహాభారతం భాగవతం రామాయణం ఇవని అన్ని కూడా మాకు చెప్పేదండి మా తెలుగు ఉపాధ్యాయులు సరే అండి మీరు ఇంకా ఏం చేస్తున్నారు అండి వింటలేరండి మీరు వీన్